హలో హలో హాయ్ అండి గుడివ్నింగ్ అండి ఆ ఏం చేూస్తున్నారండి
రీల్స్ చూస్తా అండి
ఆ తిన్నారా అండి మరి
తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఏం ఏంచేసారండీ మరి వంట
బిర్యానీ చేసానండి చికెన్ బిర్యానీ ఫ్రైడే అని ఇగ మా అలా ఏం ఉండదండి ఎప్పుడంటే అప్పుడు తినాల్సిందే బిర్యానీలు మటన్ బిర్యానీ చికెన్ బిర్యా హలో
అ ఏం వంట బాగా చేస్తారండి మీరు
నేనా అన్నీ చేస్తానండి బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా
ఆహా బిర్యానీ ఏంటివంట అంతనా లేకపోతే మీకు పెద్ద ఆర్డర్ అ జస్ట్ ఇంటికి రిలేటివ్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చేస్తారా ఒక్కరే
తింటాం రిలేటివ్స్ వచ్చినప్పుడు వండుతాం ఎవరికైనా పార్స్ కావాలన్నా కూడా చేసుకొని తీసుకెళ్తాను
ఓకే అంటే ఇప్పుడు బిర్యానీ లో ధమ్ బిర్యానీ ఉంది వేరే వేరే ఉన్నాయి కదాండి మీరు ఎది బిర్యానీ ఎక్కువ చేస్తారండి
నేనా నేను దమ్ బిర్యానీ చేస్తానండి కొంతమంది సగం చికెన్ కుక్ చేసి చేస్తారు కర్రీలాగా చేసి నేను అలా కాదండి పచ్చిదే ఉంటది కదా అంతా మసాలా పెట్టిసి మ్యాగినేట్ చేసి ఒక వన్ అవర్ పెట్టి ఊ మ్యాగినెట్ చేసి దమ్మిస్తానండి రైస్ చేసి రైస్ ఎక్కువ ఎయిటీ పర్సెంట్ కుక్ చేసినంక దమ్ ఇచ్చేస్తా
ఉహు మరి ఈ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా బ్రేక్ఫాస్ట్ చేయడం మళ్ళి సె లంచ్ చేయడం మళ్ళీ డిన్నర్
ఆ చేస్తానండి మా ఇంట్లో డైలీ బ్రేక్ఫాస్ట్ అండి ఒక టూ డేస్ ఇడ్లీ చేస్తా టూ డేస్ ఏమో దోశ
ఊ
ఒక రోజు పూరి గాని జి ఇది చపాతి గానీ చేస్తానండి
ఆహా
మ్
మరి మీ పొద్దున్న లేట్ అవ్వదా అండి ఇలాంటి పెట్టుకుంటారు కదా పిల్లలకిచ్చిన పిలో
అంటే సిక్స్ సిక్స్ థర్టీకి అలా లేస్తే పాప వెళ్ళేటప్పుడేమో దానకు ఒకటి వేసిస్తాను చేస్తాను పాప వెళ్ళిపోయినాక మా వరకు మళ్ళీ మేము ప్రిపేర్ చేసుకుంటాం ఒకేసారి కుక్ చేసి చేయనండి ఎందుకంటే చల్లారి పోతది కాబట్టి వేస్ట్ అయిపోతది ఆ అందుకే నేనేం చేస్తానంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళ కోసం ఒక ప్లేట్ ఇడ్లీయో అలా పెడతా ఇంగ లేదంటే ఒక ప్లేట్ దోశ అలా పెట్టి ఇస్తే అప్పట్ వరకు వాళ్ళు తినేస్తరు. దాన్ తర్వాత పిల్లలు స్కూల్కెలంక మా వరకు మేము అప్పటికప్పుడు తయార్ రెడీ చేస్తామండి. మ్
కన్ డబల్ డబల్ అయితది కదండి పని
మరి డవల్ అంటే ఇగ మరి చల్లారిపోద్ది మళ్ళీ అవి వేస్ట్ అయితది కదండి ఫుడ్ ఒక టెన్ మినిట్స్ అంతే ఎంత టైం పడుతది ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతది
మరి ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారండి
ఇవాళ ఉప్మా చేశానండి ఆ తింటమండి. ఉప్మా చేస్ టమాట రసం చేసానండి అందులో కాంబినేషన్
ఓహో అంటే టమాట రసం అంటే బా ఎలా అండి ఎలా
టొమాటో రసం టొమాటోస్ అంటే ఏం లేదండి సింపుల్గా బాయిల్ చేస్కోవాలి టొమాటోస్ టొమాటోలోనే కొంచం ఉప్పును, చింతపండు వేస్కోని బాయిల్ చేస్కొని ఆ టొమాటోస్ని పొట్టు తీసేసి స్మాష్ చేయాలి మొత్తం మెత్తగ స్మాష్ చేసేసీ అందులో వాటరు ఒక టూ గ్లాస్ వాటర్ పోసి కొంచెం పల్చగ పెట్టాలండి. మ్ ఆ పల్చగ పెట్టేసి అందులో మంచిగ జీలకర్ర ధనియాలు, మెంతుల పొడి ఉంటది గదా అది వేయాలి. అది వేసి కా పసుపు, కారం వేసి కొంచం కొత్తిమీరా మ్ ఇదీ కరివేపాకు వేసి మంచిగ మరిగించాలండి చాలాసేపు మరిగిస్తే మిరియాల పొడి వేస్తే ఇంక బాగుంటదండి. పెప్పర్ పౌడర్ అంటాం కదండి అది వేసి మరిగిచ్చి మళ్ దానికి తాలింప్ ఏస్కుంటే చాలా బాగుంటదండి. ఇప్పుడూ రేని సీజన్ కాబట్టి పిల్లలకి జల్ జలుబులు అవి ఇవి అయితయి కదండి. అలాంటప్పుడు ఇది కొంచం ఎక్కు లిక్విడ్ చేసి మంచిగ స్పైసీ స్పైసీగుంటది కాబట్టి పిల్లల్ ఇష్టంగ తింటరండి.
అయితే చాలా మంది టమాటా రసంలో బెల్లం కుడ ఏస్కుంటరండి.
రసంలో బెల్లమా అంటే చార్లో వేస్కుంటరండి.
నేను ఉన్న ఇంట్లో కిరాయికి మా ఓనర్ల్ ఏసేవాళ్ళండి అయితే నాకిచ్చే వాళ్ వాళ్ళు రసం చేసిన తినుచ్చే టేస్ట్ చేయని
అంటే అది అది రసం కాదండి. సం సాంబార్లో వాల్ ఏస్కుంటర్ ఎక్కువ సాంబార్లో సాంబార్లోనే ఏస్కుంటరు. వెజిటేబుల్ సాంబారం చేస్తారు కదా అందులో బెల్లం ఏస్తరు ఈ రసంలో వేసుకోరుండి.
వీ వాళ్ళైతే నాక్ ఎక్కువ శాతం ఇదే ఇచ్చే వాళ్ళం నేన్ ఎప్పుడు అడిగేదాన్ని ఆ పేమ్ నాకు యాక్చువల్గ అయితే స్వీట్ నచ్చదండి వాళ్ బెల్లమే అంటే నో అసలే ఇప్పుడు వరకు టేస్ట్ చేయలేదండి. వాళ్ళు చేసింది ఏం తిన్లేదం ఎందుకంటే ఫస్ట్ స్వీట్ నచ్చదు వాళ్ళు ఏం చేస్ మనం బెల్లం ఏస్కుంటరంట నాక్ అదే ఎక్కా అది వాళ్ చెప్తార్ వాళ్ళే చెప్తారు. జస్ట్ ఏం చేస్కున్నా కొంచెం బెల్లం ఏస్కొన్ తింట ఇంగువ అంటరు కొం త మంది అది కూడా ఏస్కుంటరు.
అది తాలింపుల ఏస్తారండి బాగుంటది ఫ్లేవర్ ఇంగువ
కొంతమంది వేస్తారు అది వేసుకుే తిననండి ఇలా నాకు అవి నచ్చవ్ ఎక్కువైతే నేను హిందూస్ లో ఎక్ వ అంట ఒక పులి ఒకర ఒకటే తింటానుడి
కానీ మీరు ఒకసారి ఆ ఒకసారి ఇది రసం ట్రై చేయండి బాగుంటది ఎంత అండి ఒక ఫోర్ టొమాటోస్ తీసి మంచిగా కట్ చేయండి కట్ చేసి అందులో వాటర్ వేసి ఉప్పేసి చింతపండు వేయండి కొంచెం వేసి టొమాటో మంచిగా ఉడకబెట్టినాం అనుకో టూ మినిట్స్ లో ఉడుకుపోయితాయి మెత్తగా ఉంటాయి కదండి తొందరగా ఉడికిపోతయి ఆ దాంట్ పై నుంచి పొట్టు తీయండి పొట్టు తీసేస్తే దాన్ని ఏం చేయాలంటే పప్పు రుబ్బ ఉంటది కదా అండి పప్పు రుబ్బేది అందులో దాని తోటి రుబ్బితే మెత్తగా అయి తయి మంచిగా స్మూత్ గా అయిపోతాయి అందులోనే వాటర్ వేసి కొంచెం పసుపు కారం మిరియాల పొడి కారం మ తక్కువ వేసుకోవాలి మిరాయాల పొడి కొంచెం ఎక్కువ వేసుకొని ధనియాల జీలకర మె మెంతుల పొడి ఉంటంది కదండి ఇ మంచిగా వేస్తే మంచి స్మెల్ వస్తది దాంతోనే ఆకలి కూడా పెరుగుద్దండి మంచిగా ఉంటుంది లిక్విడ్ లిక్విడ్గా పిల్లలం దరు బాగా తింటేది గా మా పిల్లలయితే డైలీ కావాలంటారండి గ్లాస్ లో వేసుకొని తాగుతూ ఉంటారు
ఆ చేస్తారా అండి మరి రోజు
రోజు కాదండి టూ డేస్ కి ఒకసారి చేస్తా అంటే ఇప్పుడు అంటే రసం చేసి చినప్పుడు ఫ్రైస్ అనమాట ఇదేనా ఒకటి బెండకాయ ఫ్రై అన్నా ఆల్ ఫ్రై అన్నా క్యారెట్ ఫ్రై అన్నా చేస్తానండి
అదే అండి కరెక్టే అండి ఇప్పుడు మీరు చేసిన ప్రాసెస్ మనం ఎక్కువ రెండు రోజులు ఒకసారి ఇలా మిరియాల పొడి అది ఎక్కువ వేసుకుని తాగిన కూడా మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిదండి
ఆ సాల్వ్ అయిద్ది గాని మిరియాల పొడి అనేది కొంచెం వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకున్నా కూడా మంట బాగా మండుద్దండి స్పైసీ కదా మళ్ళీ అదే మంటరు మొత్తం లంగ్స్ దగ్గర అక్కడ అక్కడ కొంచెం స్పైసీ స్పైసీ ఉంటే ఘాటుగా ఉంటది అందుకే కొంచెం లిమిట్ ట్లో వేసుకోవాలి మీ టేస్ట్ ప్రకారంగా మీరు ఎంత తినాలనుకుంటారో అంత వేసుకోవాలి మిరియాలు లు ఇది కారం కంటే ఎక్కువ స్పైసీ ఉంటది మంచిగా మెత్తగా చే పొలాగా చేసి అప్పుడు దాన్ని వేసుకోవాలి ఒక నాలుగు గింజలు వేసుకున్నా కూడా మంచిగ ఉం టది అండి టేస్ట్ మినిమం ఆ కారం లాగా ఉంటది స్పైసీగా ఉంటది అది మీకు జలుబు ఆ మీ పిల్లల కన్నా మీకు తన జలుబు అయినప్పుడు అది వేడి వేడిగా రసం కాంబినేషన్ చేయండి మస్తు మంచిగా తిన అనిపిస్తది ఎవరికైనా ఆక్చువలీ ఆ రసం అనేది నేను మొన్న నైట్ చేశానండి అయితే బిర్యానీ చేసేసరికి దాన్ని ఎవరు తినలేదు అందుకే మార్నింగ్ ఏం చేసానంటే ఉప్మా చేస్తే ఆ ఉప్మాలో ఈ రసం వేసుకొని తిన్నా రు
ఓ అంటే ఇన్ని రోజులు బానే స్టే అయింది అండి
ఆ రసం మంచినే ఉంటదండి ఫ్రిడ్జ్ లో పెడితే ఎన్ని రోజులైనా ఉంటది. అంటే అందులో ఓన్లీ వాటర్ లిక్విడే ఉంటది కదండి వేరేవి ఏమి ఉండవు కదా పదార్థాలు. టొమాటోస్ వాటర్ అంతే అందులో వేసెట్ టీ ఏముండవు కదా మసాలా ఐటెమ్స్ ఉ
ఫ్రిడ్జ్ లో పెట్టనాక మలొకసారి మీరు వెట్ చేస్తారాండి రసం కదా
ఆ అర్కు మస్తు మంచిగా మరిగించాలండి అందర్నీ మంచిగా మరిగిస్ తే అప్పుడు తినొచ్చు ఏ ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన ఏ ఐటమ్ అన్నా సరే మంచిగా మరిగియాలే మంచిగా వేడి చేస్తేనే అప్పుడు దాంట్లో బ్యాటరీ ఏమన్నా కూడా ఫంగస్ బ్యాక్టీరియా ఏం నా కూడా వెళ్ళిపోది కరిగిపోది వేడికి
కానీ ఈ మధ్యల వెజిటేబుల్స్ చూసారా అండి అన్ని కరాబ్ అయినా వెళ్తున్నాయి మనకు టమాటో తినాలన్నా కూడా చి అది ఎలానో అనిపిస్తుంది ఫస్ట్
తిను ఎ
మీ సైడ్ కూడా వెజిటేబుల్స్ అలానే ఉన్నాయా అండి
అవునండి
ఉ అదే పిల్లలకి మంచి ఫుడ్ పెట్టండి అండి అసలు
ఆ ఆ పెడతామ అండి పిల్లలు మంచి తిన తింటారు మా ఇంట్లో అయితే డైలీ అంటే డైలీ అంటే వారం మేం వారం రోజులో ఒక టూ డేస్ చికెన్ తింటే మళ్ళీ తాడే బెండకాయ అన్న దొండకాయ అన్నా ఆలుగడ్డ అన్నా లేక్ పోతు రా చుక్క కూర కరీ లీఫ్స్ లో చుక్క కూూర పాలకూర గంగాబాయిల్ కూర ఉంటాయి కదండి ఇవి మా్యాక్సిమం వెజిటేబుల్స్ ఏ తింటాం అండి మేము హెల్దీ ఫుడ్ ఏ తీసుకుంటాం పిల్లలయితే మంచిగా డైలీ సలాడ్ లాగా క్యారెట్ తింటరు కీరా తింటరు
అదే పిల్లలు మంచిగా తింటేనే మంచిదండి రేపు ఈ జనరేషన్ లో పిల్ పిల్లలు చాలా జంక్ ఫుడ్ తిని ఆరగ్ ఆ అనారోగ్య అయిపోతున్నారు అసలు
ఆ పిల్లలకి మ్యాగీ ఇవ్వకండి అది జంక్ ఫుడ్
అవునండి నేనే ఎక్కువ శాతం అయితే వండనండి నాకు ఒక సిస్టర్ ఉంది తను అన్నీ ప్రయోగాలు చేస్తదండి తను చేసినప్పుడల్లా
ఆ సరేనండి మరి ఓకేనండి హ స థాంక్యూ అండి ఓకే కెనండి థ్యాంక్ యూ సో మచ్